హలో ఆ నవ్యా
హలో
హలో ఆ హలో బాగున్నారండి
హలో
హలో హలో
హలో హలో
ఆ వినిపిస్తుందండి మీది వినిపిస్తుందా హలో హలో హలో హలో ఆ నా హలో హలో
హలో
హలో ఆ చెప్పండి వినిపిస్తుంది వినిపిస్తుందా హలో హలో హలో హలో
ఆ శృతి అబ్బబాబా హలో ఆ విన్ వనిపిస్తుంది మీకు వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది
ఆ వినిపిస్తుంది
అ ఏం చేస్తున్నారు, బాగున్నారా?
ఏం చేస్తున్నారు? ఆ బాగున్నాం మీరు బాగున్నారా
తిన్నారా
తిన్నారా ఆ తిన్నామండి మీరు
ఏం వంట చేశారు?
ఆ ఏం కర్రీ చేసారు?
ఉ హు మేము దొండ ట్రై చేసామండి
ఆ
ఏం చేశారండీ?
లేదండి, మేము ఇంట్లోనే ఉంటామండి మీరు ఎటన్న వెళ్తారా?
ఇంట్ల ఆహా లేదండి, ఇంట్లోనే ఉంటాము
తరా అండి మధ్యలో
ఉ ఈ మ ఈ మధ్యలో మూవీస్ చూడలేదు అండి
ఆ చూడ చూస్తా మండి అన్ని మూవీస్ చూస్తాం ఉ
ఊ
మీరు ఎక్కువ వంట ఏం చేస్తారండి వంట ఎక్కువగా ఏది చేస్తారు
రెబల్
ఇంట్లో అందరు తింటారా అండి అవి ఉహు మంచిది హెల్త్ కూడా చాలా బెట్ తర భయ్
ఉ ఆ అన్ దానీక్వ
ఆ మేము కూడా అన్ని చేస్తాం అండి ఆకూరలు చేస్తాం కూరగాయలు చేస్తాం ఉమ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ అన్ని తింటారు హెల్త్ గురించి చాలా బాగా
ఉ అన్ని తిన్
ఉమ్ అందుకే ఎక్కువ ఆకూరలు తీసుకుంటాం పాలకూర ఎక్కువ తీసుకుంటాం పాలకూర పప్పు పాలకూర ఫ్రై
అ
ఉమ్ పాలకూర తోటే ఎక్కువ తీసుకుంటాం మళ్ళా చుక్కకూర టమాటాని పచ్చడని
ఆ ప డ మెయింత కూర టమాటా
ఉమ్ ఎక్కువ ఆకుకూరలతోటే ప్రిపేర్ చేస్తాంమంట కూడా ఉమ్
అవు ఆ అవునండి నువవు కూడా ఎక్కువచమ ఇస్తాం
ఇంకా దస్ దసరా ఫెస్టివల్ ఎట్లా జరుపుకుంటారండి మీరు
దసరా మమ్మి వాళ్ళు ఇప్పి చ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం మమ్మీ వాళ్ళ ఇంటి పల్లె లోనే చేసుకుంటామ
ఉమ్ బతుకమ్మ పండుగప్పుడు షాపింగ్ గిట్ల చేస్తారా మీరు ఆ
ఆ చేస్తామండి ఈ షాపింగ్ కంపల్సరీ చేస్తాం దసరాకి చేస్తాం ఏ పండగనికి చేయపోయినా ఆ శారీసే తీసుకుంటాం అండి శారీస్ తీసుకుంటాం పాపకి ఈ లంగ్ జాగిట్టు అవన్నీ కుుట్టస్తాం
అన్ని తీసుకుంటారు
అన్ని తీసుకుంటాము బతుకమ్మ కూడా మంచిగా జరుపుకుంటాము
ఉమ్ పెద్ద మీరు అక్కడ డ్యాన్సులు గిట్లు ఎస్తారా బానే ఉమ్ మేము కూడా బాగానే జరుపుకుంటామ అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చాలా పెద్ద ప్లేస్ ఉంటద అక్కడ బతుకమ్మాడుకోవడానికి మా ఫ్రెండ్స్ అందరం చిన్ననాటి ఫ్రెండ్స్ అందరం గల సి చాలా బాగా ఆడుకుంటాం అండి ఉమ్ ఉ చాలా రోజులు కలుస్తాం కదా ఫ్రెండ్స్ అంతా మంచిగా కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత బతుకమ్మ కాడ సెలిబ్రషన్స్ కి డాన్సుల్ వేస్తామండి
ఊ ఉన్లీ డ్యాన్స్ సాంగ్స్ మంచి పాటలు డీజే చేయబడతారు
హు
హు ఆ ఆప
ఇప్పుడు మొత్తం డీజే సాంగ్స్ అనా డీజే ఉంటేనే అక్కడ జనాలు కూడా ఉంటారు లేకపోతే ఉంటలేరు
ఆ లేకపోతు ఉండట్లేదు వెనక అట్లాగా పాటలు పాడడం అట్లాలేదు వెనకడ్డ ఎ వెనకడ్కి ఇప్పటిక చాలా చేంజ్ అయిపోయింది ధ అయిపోయింది ఇప్పుడ ఇక్కడ పాటిస్తే అసలు అక్కడ ఉండని కూడా ఉండట్లేరు ఎవరు పాటలు పాడుతంట వెళ్ళిపోతారు ఆ మొత్తం ఇక డీజే డీజే పెట్టి సాంగ్స్ డాన్స్ లు డీజే సాంగ్స్ మా
అవును జనాలు కూడా ప్రతిదీ సౌండ్ బాక్స్ లక ఏ చిన్న ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా కూడా సౌండ్ బాక్స్ లో పెట్టుకుంటా లేదండి
ఓ అవును
ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ సాంగ్స్ కి ఎక్కువ ప్రయాటనిస్తారు జనాలు కూడా
ఆ ఫోక్ సాంగ్స్ ఇంక ఇప్పుడు ఎక్కువైపోయాయండి ఆ వింటాడండి
పిల్లలకి ఇట్లా డ్యాన్స్ చేస్తారా అండి మీ ఇంట్లో
ఆ చేస్తారండి పిల్లలు పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తారు టీవీ లో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ ఇస్తారు బనే చేస్తాను ఉ... ఏ స్కూల్ నుండి రాగానే కొసేపు ఆడుకున్నాక స్నాక్స్ తిని ట్యూషన్ ఎల్లి మళ్ళీ నైట్ వచ్చా
ఉహు అంత పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ గా ఇడిషి పెట్టాలి మనం కూడా మరి ఉంది చల్
మరి
ఒత్తిడి చెయొద్దు వాళ్ళకి కూడా కొన్ని మాడుకొయాలి అన్ని యాక్టివిటీస్లలో పాల్గొనియాలి వాళ్ళని కూడా ఉ... అట్లా వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉంటుది వాళ్ళ కూడా ఒత్తిడి అనే పడది
సత్
మలే కపోతే వాళ్ళ మైండ్ సెట్ కూడా మొత్తం చేంజ్ అయితది సరీ
చేంజ్ అయిపోతే మొత్తం చదివితే మొత్తం
ఉమ్ అవునండి మేము అందుకే పిల్ల పిల్లల్ని చాలా బాగా ఆడుకొని ఇస్తాం పిల్లలతో కలిసి మరి పల్లె టురే కదా ఎట్లాగ ఉమ్ ఉమ్ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి పిల్లలు చాలాసేపు ఆడుకుంటారండి చానా చాలా మంది పిల్లలు ఉంటారు మా ఇంటికోస్ తరు వాళ్ళింళ్ళకి వెళ్తారు ఉమ్ చాలా బాగ ఆడుకుంటా ఉంటారు
ఎలా బానే ఉంటది ఉమ్
ఎవరింట్లో వాళ్ళే ట్యూషను రావడం ఫోను టీవీ అంతే ఉమ్ సిటీ పిల్లలతో పోల్చుకుంటే మన పిల్లలకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఉ చి టి పిల్లలకి న నారెల్జీ తక్కువ అంతా ఏమంటారు బట్టి కొట్టడం గట్లాంటియే ఉంటాయి ఉమ్ అన్ అంత ఉండదు వాళ్ళకు వాళ్ళ హెల్త్లు కూడా అన్ తాండు
ఉమ్ మన పిల్లలు ఉన్నంత స్ట్రాంగ్ గా కూడా వాళ్ళుండలేరు
ఆ పల్లెటూరులో చెట్ల గాలి అవ్వన్నీవుంటాయి ఇంట్లోనో ఏ సిటినో ఏసి ఈ ఏసిలు ఫ్యాన్లు కూలర్లు అవి బీట్ కొని ఉంటారు కా వాటికి అలవాటై పోతారు పల్లెటూళ్లోన చెట్టు మంచిగా చెట్లలో నుంచి గాలి నీరు అ అయ్ చాలా ఉమ్ బాగుంటాది
కు బరెలు కోళ్లు గేదెలు ఏమన్నా ఉన్నాయాండి
అ లేవండి మాకు ఇంటి దగ్గర ఉన్నాయి అత్తయ వాళ్లంటిదగ్గర ఉన్నాయి
సిటీలో ఉంటారా అమ్ పల్లెటూరులో అంటాం మాకు ఏందంటే కోళ్ళు ఒకటి ఉన్నాయండి అంతే ఆ ఆ కడకి నాది కోళ్ళని పెంచుతున్నాము అవికిలా మా ఉ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట కేజీ మనీష్ మా మామయ గారు తె చారు వాడని ఉహు
ఉ అదే ఇంకా
వ ఉండాలి కదా పకృతులు అన్ని
ఇ
అన్నీ దిని పెంచుకుంటేనే కదా ప్రకృతి
హలో
అందుకే మేము కూడా కోళ్ళ నీట్ల జాత అంత ముందు ఉంటుండే గేదెలు అవన్నీ ఉ ఇప్పుడు లేకుండే మీ సిటీలు ఉండే వాళ్ళు పాల ప్యాకెట్ పాాల అవుతారు మాకైతే స్వచ్ఛ కమైన గీదపాల వస్తా ఉంటాయి
ఆ అవును ఇక్కడ బ్యాకెట్లలో తయారు చేసి వేస్తా ఉంటారు ఇం అభే తాగుతం
పిల్లలకి పోయడానిక అయినా ప్యాకెట్ పాలు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అదే గేదె పాలు అయితే మనం ఏం కాదు
ఎప్పుడు సరి
ఉ అన్నిీ పొల్యూషన్ కల్తీ చేస్తున్నారు కదా ప్రతిదీ న ే ఆ అందుక ఆలోచించాల్సి వస్తుంది
అవునన్న
ఇంకా
కానీకా చెప్పాలండి ఇంకా
మీరే చేసుకుంటారా మొత్తం ఉహు ఉగాది ఫెస్టివల్ కేమన్న పలు చేయాలనుకుంటన్నారా
ఇంట్లో పాటు ఆ చేయాలి ఇవన్నీ చేయాలి హ్మ్మ్ షాపిింగ్ చేయాలి అప్పలి పళ్ వయాలి ఇల్లుదులపాలి పనుందండి ఆ వెళ్ళాలండి వెళ్ళాలి వెళ్తాం ఒక్క రోజు హాలిడే ఇప్పుడు ఫైవ్ డేస్ వస్తున్నాయి గా పిల్లలకి హాలిడేస్
అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా జరుపుకుంటారా మీ ఇంటి దగ్గర మంచిగా జరుపుకుంటారా పండుగ
రొం
అంతేనా కానీ ఏ పండుగనే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇప్పుడు ఏప్పుడు
ఆ ఎక్కువ మమ్మీ వాళ్ళింటికి వెళ్తాం అత్తయ్య వాళ్ళింటికి తక్కువ కదా ఆ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ బోనాలు అవి చేస
బోనాలు బాగా చేసుకుంటారండి మీ దగ్గర
ఆ చేస్తారండి మా దగ్గర చేస్తారు బోనాలు
సరేలేండి మరి
అ సరే ఆ సరే అండి